ఉ దాంట్లో జాయిన్ అవ్వు
ఉండు జాయిన్య్ క్లాన్ ఆ ఏందే పోస్ట్ పిక్చర్స్ ఆర్ వీడియోస్
ఆ నువ్వేమన్నా ఆర్డర్ చేసుకోని ఉంటే అవి పోస్ట్ చేసుకోవచ్చు
నే ఆల్రెడీ ఒకసారి చేషినామే పోస్ట్
మళ్ దాని రివ్యూస్ పెట్టొచ్చు కదా నీ పోస్ట్లు యాక్సెప్ట్ చేసినారా వాళ్ళూ యాక్సెప్ట్ చేసినార వాళ్ళూ
వాళ్ళ ఆ యాక్సెప్టెన్స్ అప్రూవ్డ్ అని వచ్చింది వీడియో ఒకటి
మరి ఇంకెమైతే నాది ఒకసారి నాది నీకు షేర్ చేస్తా తదు చూడు కాపీ ఆ చి ఫాలో చేయ్ నువ్వు నాకు షేర్ చేయ్ నెను నీకు ఫాలో చేస్తా
దీంట్లో ఇప్పుడు మళ్ళీ షేర్ జెసిన
నేను ఇప్పుడు నీ షేర్ జేసిన చూడమే లింక్ క్ దాన్ని షేర్ చేసిన చడు దానికి పోయి అన్ని వీడియోస్ చూసి లైక్ చేసి ఫాలో చేయి నువ్వు నాకు బెట్టు నేను చేస్తా
నేను నీకు షేర్ చేసనా క కూడా
ఉమ్ ఉమ్ నువు షేర్ చేయ్ నేను
మే ఇది ఆల్రెడీ నేను ఫాలో కొట్టేసి నా లైక్లు అయిపోయింది మే నాకి ఎప్పుడో షేర్ చేసినవు నాకు ఇప్పుడు గాదు ఫాలోయింగ్ గుడా అవుతాన్నా నీదంతా అయిపోయింది
నీది
ఏందివి అన్నొన్ పెట్టినావు దీంట్లో
ఆ ఇంకో షర్ట్ ఎసుకొని పెట్టి ఏసుకొని పెట్టి అని సంపుతాంటే ఇంక దాన్ని ఏ ఇ కి ఇచ్చి ఏసి పెట్టినా
అమ్మో అమ్మో అమ్మో నిన్ను కూడా పెట్టినావ ఏ ఐ కి ఇచ్చి డ్రెస్స్
కానీ అది నేను కాదు మొహం మారి పోయింది కాబట్టి నేను అది పెట్టినా అది దానికి చెప్పిన అట్ట మార్చి ఇచ్చేయ్ అని ఇచ్చింది అయినా అది ఫేస్ తో కన్సిడర్ చేయదు జస్ట్ ఎసుకొని తీయాలంతే ఏ ఐ అయినా పర్లేదు
ఆ
నేను ఇచ్చింది ఆల్మోస్ట్ మొత్తం ఏ ఐ నే ఇచ్చింది రెండే రెండు లె ఇయ్యి ఆ కొట్టిన ఇప్పుడే
లైక్. ఇవ్యు
ఉండు ఉండు ఉండు
ఆ మింత్రా ఎవరి దగ్గర లేదు ఇంకా
తెలీద్
ఇప్పుడు ఇంగోటు కూడ ఆర్డర్ పెట్టినా వస్తాది దీంట్లో
నాది కూడ పెట్టినా
ఏం పెట్నావ్ వే
చైయిన్స్ పెట్టినా నీకు ట్రిక్ చెప్పేదా నైన్టీ నైన్ బిలో చైయిన్స్ ఇయర్ రింగ్స్ పెడతా ఉండు మాయిశ్చరైజర్ స్కిన్ కేర్ పెట్టు దానికి మించి ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు డ్రస్సులు అంటే మనకు నచ్చితే టాప్స్ ఉంటాయి కదా జస్ట్ తక్కువలో తక్కువ తక్కువ పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టి పెట్టకుండా అప్పుడు మాత్రమే ఎక్కువ వ్యూస్ వస్తాయి తక్కువ పెట్టిన దానికి ఎక్కువ వస్తాయి తెలుసా నాకు ఇన్ని రోజులు ఆ ట్రిక్ తెలీదు ఇప్పుడు చూస్తే మొత్తం నేను ఎక్కువ కాస్ట్ పెట్టింది ఏది నాక్ ఓ రాదు నేను తక్కువ పెట్టిన కాస్ట్ ఇకు అంత ఎక్కువ వ్యూస్ ఉన్నాయ్
ఆ అవును ఎందుకంటే అందరూ తక్కువ కాస్ట్ లోనే కొనాలని చూస్తాడు కాబట్టి
మ్మ్ కబడ్డీ తక్కువ క్లాస్ లోనే
మ్మ్ ఏది మీరు నాకు వ్యూ వ్యూస్ రాలే పోస్ట్ ఒకటి పెట్టి అయనా పోస్ట్ కూడా ఇంకా అప్రూవ్ చేయలేం క్క
మ్మ్ అంటే వాడు చాలా రోజులు పడుతుంది నేను పెట్టేసే పదహైదు రోజులు రోజుల్ అయింది ఇంతవరకు అప్రూవ్ చేయాలి ఎన్ని ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాదాప్ ఇప్పు నైన్ ఉన్నాయి నాకు పెన్నిడింగ్ లో
అవునా
మ్మ్ వీడియోస్ పోస్ట్లు రెండు కలిపి నైను టెన్ ఆహా వాళ్ళకంటే జస్ట్ పోస్ట్ చేస్తే పడదు నీ నీ లింక్ మీద క్లిక్ చేయాలి అవన్నీ చేయాలా
అవునా
మ్మ్ క్లిక్స్ పట్టి నీ లెవెల్స్ పట్టి వస్తుంది నా లెవెల్ థర్డ్ లో ఉన్నింది కాబట్టి మొన్న డబ్బులు వచ్చింది ఇంకొక లెవల్కి పోతే నా లెవెల్స్ అయిపోతాయి
మ్మ్ మళ్ళా డబ్బులు రాదు
ఎందుకు రాదు
వసదా ఆహా
కానీ అప్పుడు మనం ఏం చేయాలి అఫ్లీ అంటే మనం ఎవరి దేరైనా నా లింక్ పెట్టి నా లింక్ పైన కొనిపిస్తే కమిషన్ వస్తుంది అంతే
మే నా ఫోన్ నుంచి చేసేను నిండా మళ్ళా కాల్
ఎంది
కాలు నా ఫోన్ నించి చేస్తామే మీరు ఫోన్ చేసింది మాట్లాడితే నాకు ఎనభై వస్తుంది నేను చేస్తామే
చేద్దు ఉండమే ఈక్వల్ గా నాలుగు సార్లు నాలుగు సార్లు అయిపోనీ
ఆహా అదిగాదు
నా
కాదు
మ్మ్
ఆ ఇప్పుడు దీంట్లో మళ్ళా నాకు అయిపోతాను టాస్కులు మళ్ళా అప్ అప్పుడే మూడు అయిపోయింది నాలుగోది ఇరవై వరకే ఉండేది
ఇరవై వరకే
ఉ
అర్ధం కాలదు అంటే నేను చేసినా కూడా నీకు టాస్క్ అయిపోతుందా
ఆ
ఓహో అట్లగోట్టుందా
ఆ అందుకే నేను చెప్పేది మీ ఫ్రెండ్ది కదా ఇది నేను కాల్ చేస్తా
ఉ
వెెత్తు
దీనికి రెం దీనికి ఒకసారి చెయ్యి నా అకౌంట్కి మూడు సార్లు చెయ్యి ఒరిజినల్ దానికి
ఆ
నా ఒర్జినల్ అకౌంట్ కి మూడు సార్లు చెయ్యి
అవును నీ అకౌంట్ కి చేసి ఇప్పుడు నీ ఇంకా టాస్క్లే రాలే కదా నాలుగు సార్లు చేయిచ్చు ని దానికి నీకి ఎభై ఎన్వై ఎన్వై మళ్ళీ నీ టాస్క్ లో వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నాకు చేసినాంటే అప్పుడు నాకు మళ్ళీ ఎనభై ఎనభై వస్తుంది
ఉ నా దానికి చెయ్య చెయ చెయ్యాలంటే నా దానికి చెయ్యి చేపించుకోవాలంటే నేను నీకు చేస్తాను
ఆ చేపించుకుండేది ఇప్పుడు వద్దులే ఇప్పుడు అన్నీ నేనే చేస్తా ఇప్పుడు నేను చేస్తా
ఉండు ఇది అయిపోని
ఆ ఫస్ట్ నేను నీదానికి ఆ ఇంకా నిర్మలా దానికి నిరమ జోగి వాళ్ళ చెల్లిదానికి
అవును గదా జోగి వాళ్ళ చెల్లిది ఓటి ఉంటుంది కదా ఓకే ఆ నలుగురు సరిపోతారులే నీకు మ మీ ముగ్గురు లెక్క ఈ పిల్ల ఒకటి నాలుగు
ఉ క్లిప్స్ అండి మ వచ్చు వచ్చాండి ఏ మీది ఇట్లా
ఆ
క్లిబ్బు లు
కదా చానా ఉన్నాయి జన్వరా బాగుంటుంది కానీ అది అబ్బాయిలిది
మే
అబ్బాయిలది
అమ్మాయిలు వాడకూడదా
వాడకూడదని నేను చెప్పలేదే
ఉ ఉ ఈడేందో అమ్మాయిలకే పెట్టడు స్ప్రేలో తక్కువలో
తక్కువలో అమ్మాయిలకు దొరకవ్
ఎవడు మ డబ్బులు పెట్ పెట్టట్లేం లే కష్టం
లిప్స్టిక్స్ ఉన్నాయి చూడు
లిప్స్టిక్స్ వద్దులే మనకి
యా
లిబ్బామ్ సాల్ మాకి
మ్మ్ మ్మ్
ఆ లిబ్బాం గుడి ఈసారి ఇంటిపోతే చేసుకుందామనున్నా నేనే
బచ్చా ఎట్లమే
వ్యాజలిన్తో
మ్మ్
వ్యాజ్లీను ఇది బీట్రూట్ ఉంటది కదా
మ్మ్
ఆ బీట్రూట్ మిక్స్ చేసేసి చేేచ్ బాగుంటది వు మ్మ్ అవును ఫాలోర్స్ ఎంతమంది మీరు దాంట్లో ఉన్నది మింత్ర లో
ఏంది
మింద్రాలోన్నా ఫాలోోవర్స్ ఎంత మంది నీకు ఉండేది
ఫాలోవర్స్ లెక్కలేదు ఐదు మంది
మ్మ్ హ్మ్
నాంత లెక్క లేదు పని లేదు
మ్మ్ మీషోలో ఇప్పుడు రేట్లు తగ్గినాయే
చాలా తగ్గినయి కానీ నాకడా డబ్బులు లేవ్ అజియో లో కూడా ఫుల్ గా ఉన్నాయి తెల్ స స మేము నైట్ బుక్ చేసాం
ఓహో కానీ క్యాష్ ఆన్ డెలివరిీ లేదుమే
లేదు నాకుంది నేను మా ఫ్రెం మా రూమ్ మేట్ వాడుతున్నా
మే ని కుండ నాకదచ్చ వచ్చింది నేను షేర్ చేస్తా ఒకటి పెట్టిండు
ఉండేదే మూడు పోమే నేను ఇప్పటికే నాకు వచ్చే ఏ ఆర్డర్ రావట్ డం లేదు
ఆ
నాకు ఏది రావడంలా సరలే ఒకసారి పెట్టి చూద్దాం నేను పెట్టుకున్నప్పుడు దాని తోట దీన్ని విడేస్తా చార్జెస్ కూడా దగ్గుతుంది
మ్మ్ ఇంకా మూడు నాలుగు పెట్టినా అంటే ఇంకా తగ్గుతుంది
కమ్మలు కొన్ని కొని అంటే ఇంకోసారి కొంటే నన్ను చంపేస్తాడే ఇన్ని కమ్మలు కొనిన్ని ఎత్తిన ఉండవాంటడు ఏన్న
అ
కమ్మలస్తాయి నా అందిటే పనే అసలు వేసుకునేదిలా పాడు లే నీకు అవస్ త మాటి కమ్మలు
ఇ ఏంది మీ అజియో లక్స్ ఆక్స్ చార్ సను వర్స్ ఆ
నేను ఎక్కువ చైయిన్స్ బుక్ చేసా దింట్లో డైలీ వేర్ చైన్స్ నీకు ఒక చైన్ పెడతా బుక్ చెయ్యి కావాలంటే బాగున్నాయి
ఎంత
ఫార్టీ సిక్స్ రుపీస్
అది మళ్ళీ డెలివరీ ఛార్జ్ కూడా పడి మొత్తం అంతా
నువ్వు ఇవి రావు కూపన్స్ రావా
నా కూపన్సేమ్ రాట్లేదే అఐ
ను నువ్వు చూసుకోవాలా
ఎట్లా అది
అది నువ్వు ఇప్పుడు నీ ప్రొఫై ఆ క్లిక్కి ప్రొఫైల్ మీద చెప్తా ప్రొఫైల్ మీద క్లిక్ ఇచ్చి నాకు స్క్రీన్ షాట్ పెట్టు దాని ఓపెనింగ్ ఎలా వస్తాంది అని చెప్పి
ఉ సప్పా
ఏంటివి పరా పరా పరా పరా మనీ సౌండు
మే అది ఫ్యాన్ సౌండ్లే మే ఏం లేదు ఇంకా
ఏందో చించి నాకు తెలియకుండా తినేస్తా అన్నట్టుంది ఆ సౌండ్
మే నేనే ఏం తింటావే నీతో మాట్లాడుసి వచ్చనే ఉం పెట్టినా చూడు
ఒకసారి చూస్తా అండా ఉమ్ నీకు ఇంకా ఓపెన్ కాలేదేమో ఆ ఎల్లో కలర్ది ఒకసారి ఓపెన్ చెయ్యి నైన్ అనింజు నైన్ రుపీస్ అని ఒకసారి ఓపెన్ చెయి
ఆ ఓపెన్ చేసిన ఏదో తొమ్మిది రూపాయలు అంట ఏదో తొమ్మిది ఉంది ఈడ
ఆ అద అదొచ్చింద
ఆ ఎందో పాస్ సంటా ఎఫ్ డబిల్యూ డి పాస్ ఎక్స్ట్రా డీల్స్ ఆన్ జెం ఫెండ్స్
ఆ దాని పైన బ్రౌన్ కలర్ లో ఓటి వస్తుంది డైలీ మిన్
సరే ఉండు ఇది కాల్ కట్ చేసేసి నేను మళ్ళీ చేస్తాను నాకు నెంబర్ చెప్ పోతుండు
ఆ